ఎలా ఉన్నారండి?
మి మీరెలా ఉన్నారు?
బాగున్నాను ఏం చేస్తున్నారు.
ఏం లేదు. నా పని గురించి ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి ఏం చేయాలి అన్ మీరేం చేస్తున్నారు?
నేను క్రికెట్ క్రీడన్ చూస్తున్నానండి మీక్ అలవాటుందా అది
హా నాక్కూడా అలవాటుందండి. హా చూస్తుంటాను. ఆ ఇప్పుడు కొంచం పని ఉందని పక్కన పెట్టాను.
చాలా బాగుంటుందండి చాలా ఆశక్తికరంగా ఉంటుంది ఆ క్రీడ చూడ్డానికి.
అవునండి ఎలా మలుపులు తిరుగుతుందో ఆ కొన్నిసార్లూ జీవితం కూడా అలాగే మలుపులు తిరుగుతుందేమో అనిపిస్తుం
అవునవును అంటే ఎప్పుడు ఏ ఎలా ఏ మలుపొస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ముందే అనుకోలేము ఖచ్చితంగా అది చాలా అనెక్సపెక్టెడ్ గా జరిగిపోతుంటుంది. కానీ ఈ జట్టులు రెండు తలపడుతున్నపుడు చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎవరు గెలుస్తారు ఎ ఎవరు ఏం కొడ్తారు బౌలింగ్ టీము బాగా ఆడ్ తుందా బ్యాటింగ్ టీమ్ బాగాడుతుందా అన్ చెప్పి చాలా బాగుంటుంది మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవు తుంది.
అవును ఆ ఆఖరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారా అని ఆతృత ఆ చాలా అంటే చూడ్డానికి ఎంతో ఆసక్తికరంగా చాలా చిన్న పిల్లలక్కూడా మన అంటే క్రీడ క్రీడల్లో ఆసక్తికరంగా ఉంటుంది.
అవునవును మనం సపోర్ట్ చేసే జట్టు బాగా ఆడుతున్నప్ వచ్చే ఉత్సాహానికి ఏ పేరు పెట్టలేమండి. దానికి అంతు లేదు
ఆ ఆనందం మనకిష్టమైన ఆటగాళ్ళు బాగా ఆడుతుంటే ఆహ్ ఊపు ఉత్చాహం చాలా అసలు ఇంకా కొన్నిసార్లు మనం వాళ్ళని ఆ ప్రత్యక్షంగా చూడాలని కూడా ఎంతో ఆశపడు తుంటం మీకెప్ మీకెప్పుడైనా అలా అనిపించిందా
అవును చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పోయి వాళ్ళని ప్రత్ త్యక్షంగా ఆ క్రీడని మనం చూస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఏమో ఆ అవకాశం ఎప్పుడొస్తుంద అని జేప్పి దానిక్ కోసం వేచి ఉండడం తప్ప ఇంకా మన చేతుల్లో ఏముందన్
ఔనండి నాకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడెప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తామా ఆ టను ఆ స్టేడియం కెళ్ళి చూస్తామా అని
అవును ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా మనము మన జీవితంలో అనుభూతి పొందాలి
ఔను అసలూ అది మనం ఈ ఫోన్స్ లో చూడ్డం కన్నా ప్రత్యక్షంగా చూడ్డం చాలా కొత్త అనుభూతినిస్
అవునవును మనకు నచ్చిన ఆటగాడు మంచిగా ఆడుతుంటే ఆ ఆనందమే వేరండి.
ఇంకేంటండి
అవునూ ఈ మధ్య చాలా మంది ఆన్లైన్ లర్నింగ్ వైపు ఎళ్తున్నారు. మీరు ఏది మంచిదని అనుకుంటున్నారు.
అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ లర్నింగ్ కూడా మంచిదే క్లాస్లు లర్నింగ్ కూడా తనదైన ప్రాధాన్యం ఉంది.
అవును నాకు అలానే అనిపించింది. ఆన్లైన్ లెర్నింగ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్ ఉందండి మనం ఎక్కడ్నుంచైనా చదువుకోవచ్చు. ఎలా అయినా అంటే మనం ఎక్కడున్నామో అక్కడ్ నుంచే జదువుకోవచ్చు మనము ప్ర ప్రత్యక్షంగా స్కూల్ కి గాని బడుల బడులకి ఎళ్ళి చదువ్కోవాలి. అనేది ఏమి ఉండదు. అలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది గాని, చాలా మంది పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అంటే మనము ఈ కరోనా ఒచ్చినప్పుడు చూసాం కదండి. వాళ్ళు ఏ మాత్రం చదువుతారు అని జెప్ పేసి వాళ్ళు బడులకెళ్తేనే కొంచం శ్రద్ధగా ఉన్ టారు అని నాక్ అనిపిస్తుంది
అవును ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అదే పెద్ద ప్రయోజనం కానీ కొన్నిసార్లు అంటే దానీ దుర్వినియోగం కూడా చేసుకుంటారు కదా. చదవకుండా ఈ సోషల్ మీడియాలో పడడం పిల్లలకు అది ఒక ఆ ఏమంటారు తప్పుదారి పట్టించడానిక్ కూడా చాలా అవకాశ
అవునండి ఇది ఆన్లైన్ లర్నింగ్ ఫె విసిబుల్ గా ఉంటుంది. ఎవరైతే వాళ్ళు చాలా శ్రద్ధ తో చదువుకోవాలి అనుకుంటరో వాళ్ళకి చాలా మంచిని ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఆన్లైన్ లెర్నింగ్ అనేది కానీ చాలా మంది పిల్లలు స్కూల్లోనే చదువుకోలేక చాలా వరకు పక్కదార్లు పడతా ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఆన్లైన్ కలా లర్నింగ్ అనేది ఇంకా వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు చెడిపోవడానికి అని ఇది నాకు అనిపిస్తుంటుంది
అది నిజమే ఆ అంటే అది వ్యక్తిగతంగా కూడా ఆధారపడి ఉం టుంది ఒక్కొక్కరు అంత మందిలో చదువుకోలేకపోవచ్చు వాళ్ళకు ఆన్లైన్ లర్నింగ్ చాలా మంచి అవకాశం కొం కొంత మందికి ఆన్లైన్ లో డౌట్స్ క్లియర్ కాకపోవచ్చు అది ప్రత్యక్షంగా అయితే వాళ్ళు ఇంకా బాగా చదవడానికి
అది నిజం క్లాస్ రూమ్లో అయి తే టీచింగ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటది వా టీచర్ అనే వాళ్ళు ఈ స్టూడెంట్స్ ని గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ లెర్నింగ్ పైన ఫోకస్ పెట్టి చదువుతారు అ యితే ఆన్లైన్ లెర్నింగ్ కంటే కొంచెం ఆ ఎక్కడో పక్కకి వెళ్ళిపోయే ఆలోచనలు పక్కకు పోయే అవకాశం పక్కదారి పట్టే అవకాశం ఎక్కువ ఉంటది
ఉంటాయి కానీ ప్రతిసారి వ్యక్తిగత దృష్టి అంతగా ఉండకపోవచ్చు కదా
అవునవును క్లాస్ రూమ్లో అయితే డౌట్స్ కూడా వెంటనే క్లియర్ అవుతాయి
ఆ ఆ అవును క్లాస్ రూమ్ లో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది ఆన్లైన్ లో ఆ మనమే మెసేజ్ చేయాలి
అవునవును కానీ ప్రతిసారి ఆ మెసేజ్ చేసి అడగడం ఫస్ట్ పిల్లలు క్లాస్ వింటేనే కదా వాళ్ళకు కూడా ఏవైనా డౌట్స్ అనేవి వస్తాయి అలాగే డిసిప్లిన్ విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది
అవును ఆ అందుకే కొందరు ఆలస్యం చేస్తుంటారు అదే ప్రాధాన సమస్య సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా అవసరం
అవునవును ఆన్లైన్ లెర్నింగ్ లో వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు కదా అది మనము క్లాస్ రూమ్ లర్నింగ్ కొచ్చినప్పుడు అది కుదరదు
ఆ అవును ఇది చాలా ఉపయోగం ఉపయోగకరం వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ అది ఓపెన్ చేసుకొని చూడొచ్చు ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా చూడొచ్చు
అవును అదే క్లాస్ రూమ్ లో అయితే అవకాశం ఉండదు
ఆ కానీ అక్కడ టీచర్ ను నేరుగా అడగొచ్చు అది కేవలం ఎవరైతే అక్కడ దృష్ టితో వింటారో వాళ్ళలకు అది ప్రత్యక్షంగా నేర్చు కోవడం చాలా ఉపయోగపడుతుంది
ఆ ఖర్చు విషయంలో ఏది మంచిది అంటారు
చాలా సార్లు ఆన్లైన్ కోర్సులు తక్కువ ఖర్చుతో ఉంటాయి. కానీ కొన్ని ఇలా ఫ్రాడ్వి కూడా ఉంటాయి. మనం చూసుకొని తీసుకోవాలి.
అవునవును ఆన్లైన్ ఖర్చుఊ తక్కువగానే ఉంటుంది ఆహ్. దీనికి స్కూల్ అయితే ట్రావెల్ ఖర్చు కూడా అంటే ఆన్లైన్ తీసుకుంటే మనం ట్రావెల్ ఖర్చు కూడా తగ్గుతుంది కదా
హమ్ అదే ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు ఉ ఆన్లైన్ లెర్నింగ్ లో అయితే
అవును కానీ కొన్నిసార్లు ఇంట్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి క్లాస్. క్లాస్ రూమ్ తో పోలిస్తే క్లాస్ రూమ్ లో వాళ్ళ వాళ్ళ టీచర్ ముందుగా ఉంటారు కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ అన్. అనేవీ స్టూడెంట్స్ కి ఎక్కువ ఉండవు వాళ్ళు చెప్పేదాని పైన వాళ్ళు ఫోకస్. ఆన్లైన్ కి వచ్చేసరికి ఆ డిస్ట్రాక్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి.
అవును ఫోన్ టీవీ సోషల్ మీడియా ఇంకా వివిధ రకాలైన. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ. ఆహ్ కొంతమందికి ఆహ్. క్లాస్ లో కూడా డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు కదా. మనం అన్ని విధాలుగా ఆలోచించుకొని ఏదన్నా చేయాలి.
అవునవును అది మొత్తంగా వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది కానీ. ఆన్లైన్ లెర్నింగ్ తో పోలిస్తే క్లాస్ రూమ్ లో మాత్రం కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
ఆహ్ అవును ఎందుకంటే. ఆహ్ ఎన్విరాన్మెంట్ చదువుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆహ్ అది కాక. ఆహ్ మన పక్కన వాళ్ళు చదువుతుంటే వాళ్ళని చూసి మనం. కూడా ఏదైనా నేర్చుకోవాలి అనే ఉత్సాహం కూడా మనలో కలుగుతుంది కదా.
అవునవును ఖచ్చితంగా అవుతుందండి పక్కనొళ్ళ నుంచి వచ్చే ఆ ఇన్ఫ్లుయన్స్ అనేది చాలా ఉంటుంది. ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్ కూడా చాలా ముఖ్యం కదా.
అవును కొన్ని ఆహ్ కొన్నిసార్లు మనం. ఆహ్ ఉపాధ్యాయుల్ని అడగలేనిది కూడా మన స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చు.
అవునవును గ్రూప్ స్టడీస్ కూడా అవుతాయి.
ఆహ్ ఆహ్ అవును. అది మోటివేషన్ ఇస్తుంది మరి కొంచెం వాళ్ళని చూసి ఇంకా. మనం కూడా అలా అలా చెయ్యాలి అనే ఒక మోటివేషన్ వస్తుంది.
అవును ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్లలో ప్చ్ దొరకవండి.
కానీ ఫారెన్స్ గ్రూప్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు.
కరెక్ట్ గా ఆహ్ ఎంత కనెక్ట్ అయినా కూడా వర్చువల్ దాంట్లో మనం. నిజంగా ఇంటరాక్షన్ ఉండినంత ఉండదు.
ఆహ్ ఒక్కొక్కసారి. ఈ ఆన్లైన్ లెర్నింగ్ పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే సమస్య అవుతుంది.
అవునవును టెక్నాలజీ రోలేంటి ఇందులో.
ఒకవేళ మనం ఏదన్నా కూడా ఇప్పుడు. ఆహ్ వీడియో కానీ ఏదైనా కూడా ఇంటర్నెట్ పైనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ. కనెక్షన్ లేకపోతే మనం చదువుకోలేం. అనుకున్న పని ఈ సమయానికి పూర్తి కాదు.
అవునే ఇంటర్నెట్ లేకపోతే సమస్య అవుతుంది.
ఇంకేంటి మీ.
మొత్తానికి ఏది బెస్ట్ అంటారు.
నాకైతే అది మీ యొక్క మైండ్ సెట్ ని బట్టి ఉం. ఉంటదని నా అభిప్రాయం మీకు ఎక్కడ బాగా అనిపిస్తుందో అక్కడ.
అవును రెండిటికిీ తమ తమ ప్రయోజనాలు అనేవి ఉ ఉంటాయి అంటే పరిస్థితికి అనుగుణంగా ఎంచుకోవాలి
వ అనుగుణంగా మీకు ఏది అంటే మీకు ఎలా ఉండాలి ఎక్కడ నీ ఎక్కడ చదువు కోలి అనిపిస్త అడ తీస్
అవును చివరగా ఒక మాటలో చెప్పాలంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఏవి విధానమైన కూడా మంచిదే.
అంతే వంద శాతం కరెక్ట్.
సరే అండి నేనుంటాను.
సరే అయితే మరి బాయ్ ఉంటాను.